నమస్కారం అండి
నమస్కారం అండి బాగున్నార
మీరు బాగున్నార
ఆ చాలా బాగున్నానండి నా వాయిస్ మీకు క్లారిటీగ వినిపిస్తా ఉందా అండి
ఆ విన్పిస్తుందండి
ఓకే
అ
మీ విలువైన సమయం మా కోసం కొద్దిసేపు కేటాయించగలుగుతారా అండి
హ తప్పకుండా అండి
ఓకే అండి మనం ఈరోోజు ఫుడ్ గురించి తెలుసుకుందామా అండి ఇప్పుడు మన సమాజంలో లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ స్ ఉన్నాయి కదా దాని గురించి కొద్దిసేపు చర్చించుకుందామా అండి
ఆహ సరే అండి
ఓకే అండి మీకు ఎలాంటి ఫుడ్స్ అంటే ఇష్టం అండి బయటికి వెళ్ళినప్పుడు ఎలాంటి ఫుడ్ తింటా ఉంటాంటారు
బయట అయితే నేను ఎక్కువగా నాన్ వెజ్ తింటు ఉంటాను అండి
ఓకే అండ్ మీ వాయిస్ బ్యాక్గ్రౌండ్ లో కొంచెం డిస్టర్బెన్స్ గా ఉందండి
అదే సౌండ్లు వాటర్ వస్తుాన్నాయి దానికి కొద్దిగా
ఓకే ఓకే అండి చెప్పండి మీకు ఎలాంటి ఫుడ్ ఉంటే ఇష్టం అండి
క్కువ నాన్ వెజ్ ఫుడ్ ఎక్కువగా తింటు ఉంటానండి బయట అయితే
ఓకే అండి అంటే వన్ వీక్కి ఎన్ని సార్లు తింటా ఉంటారండి
వీక్ ఒక టూ టైమ్స్ అన్నా వెళ్తుంటాం అండి
ఓహో ఓకే అండి వీక్ టూ టైమ్స్ తింటారా నాన్ వెజ్
ఆ అవునండి
ఓకే అండి ఎలాంటి వెజ్ నాన్ వెజ్ తింటా ఉంటారంండి లేకపోతే చికె కెనా మటన ఎగ్ ఆ ఎలాంటిది ఫ్రాన్స
అ ఎక్కువ ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు అయితేే ఎక్కువగా ఫిష్ షె తింటు ఉంటా అండి
ఓకే
ఇకా ఎక్కడికైనా వెల్తే ఇంకా అందరుూ ఎక్కువేది ప్రిఫర్ చేస్తే అదే తింటా అండి
అహా ఓకే ఏది బాగుంటే అది ఎక్కువ ప్రిఫర్ చేస్తా ఉంటాంటారు రీసెంట్గా ఏమన్నా అట్ల తిన్నారా అండి బయటికి వెళ్ళి
రీసెంట్ గా వెళ్తూనే ఉంటాం అండి
ఓకే అట్ల బయటకు ఎక్కువ ఫుడ్ తినకూడదు కదండి మంచిది కాదు కదా
అంటే ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదండి మాట్డ
ఆ
అంటే ఎప్పుడన్న ఒకసారి తింటుంటే ఏం కాదండి అది కూడా
ఓకే ఓకే అండి
అంటే తిన్నప్పుడు హెవీగ తినకోకుండా లైట్ గా తినాలండి
ఓకే అంటే నాన్ వెజ్ ఒకటేన. లేకపోతే ఫాస్ట్ ఫుడ్ ఇలాంటివి అంటే పానీపూరి కానీ గోబీ మంచూరియా కాగానీ
ఎక్కువ
ఓకె
నాన్ వెజ్ ఓటి ఏదన్నా మండి బిర్యానీ.
ఓకే
గా ఫిష్ ఒకటి బయట కవాబ్ తింటా అండి అంతే.
ఆహా కబాబ్. ఫిష్ కబాబ్ తింటరా.
అవునా అండి.
ఓకే ఓకే.
ఇంకా అదేదాంట్లో ఉంటే మా ఊరికే పక్కన చెరువుందండి.
ఊహు
ఇంకా చాపలు పట్టడానికి వెళ్ళి. అక్కడే కాల్చుకొని తింటామండి. బాగుంటది చాలా
ఓకే అండి.
మీరు అండి. ఎటువంటి ఫుడ్ తింటుంటారు ఎక్కువగా.
నేను కూడా. నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. ఎక్స్పెషల్లీ నాకు. చికెన్ అంటే చానా ఇష్టం అండి. చికెన్ తందూరి అంటే నాకు చానా ఇష్టం అండి అసలు.
ఆ
ఆ ఇంకా మరి నెక్స్ట్ వచ్చేసరికి నాకు ఫ్రాన్స్ అంటే చానా ఇష్టం అండి. సీ ఫుడ్లు. ఆ చానా బాగుంటదండి నాకు. చానా ఇష్టం అసలు ప్రాన్స్ బిర్యానీ కానీ నాకు ఇష్టమైన ఫుడ్. ఒకసారు రెండు సార్లు టేస్ట్ చేశానండి అంతకు మించి ఎక్కువ టేస్ట్ చేయలేదు నేను.
నేను ఇంతవరకు ట్రై చేయలేదండి ఫ్రాన్స్.
అవునా ఆంటీ. అంటే నా అంటే అంటారు కదా. ఏదైనా మనకి ఇష్టమైనదే మనకు దక్కు. కదు ఇష్టం లేనిది మనకి ఎక్కువ సార్లు వస్తాది కదా. అని అంటారుకదా నాకు అది విషయంలో జ. తానా
ఇంకా వెజ్ లో ఏమేమ్ తింటూటారండి.
వెజ్ లో నేను మష్రూమ్ బాగా ప్రిఫర్ చేస్తానండి. మరి నెక్స్ట్ పన్నీరు ఓకే. కాజు ఫ్రైడ్ రైస్ అన్నా కూడా నాకు చానా ఇష్టం అండి. ఉ మీరండి వెజ్ లో ఏం తింటా ఉంటారు.
వెజ్ లో వంకాయ కర్రీ అంటే ఇష్టం అండి.
వంకాయ కర్రీ తింటారా అండి ఓకే వంకాయ ఫ్రైయా లేకపోతే. లేకపోతే మసాలా పెట్టి చేస్తా ఉంటారు కదా అదా.
మసాలా పెట్టి చేస్తారు నూనెంకాయ అంటారు చూడండి.
ఆ అవును లేండి గుత్తి వంకాయ. వంకాయ లేండి ఆ.
ఇంకా స్వీట్స్ అలా ఏమన్నా తింటారా అండి మీరు.
నిజంగా అంటే ఐ హేట్ స్వీట్స్ అండి నిజంగా.
ఆ
ఆ అసలు నేను నైన్టినైన్ పర్సెంట్ స్వీట్ సైడ్ వెళ్ళనండి అసలు. వన్ పర్సెంట్ అది కూడా నాకు ఎప్పుడన్నా క్రేవింగ్. అలాంటి వచ్చినప్పుడు ఒక్కటే తింటా ఉంటాను. అంతే తప్ప నేను అసలు తిననండి.
చాలా మంచి హ్యాబిట్ అండి స్వీట్స్ అనేది తినకపోవడం.
అవునవును చానా అసలు చానా మంచిది. స్వీట్ తక్కు తింటాను అసలు వన్ పర్సంటే కానీ నేను హాట్ ఎ కు బా తింటానండి స్పైసీ నాకు చానా కావాలి
అ
ఉ
ఇంకా మీ దృష్టిలో అండి
మీ అమ్మ గారు ఎలాంటి ఫుడ్ చేస్ త ఉంటా అంటారు అండి ఎలాంటి ఫుడ్ చేస్తా ఉంటారు మీకు నచ్చిన ఫుడ్ ఆ లేకపోతే ఇలాగా
నచ్చినది అంటే కాదండి అంటే మనకి నోటికి బాగా అనిపించినేటివి అనీ హెల్త్ కు మంచిది కాదు
ఉహూ
ఉ ఇంటికి వెళ్తే ఖచ్చితంగా వీక్ లో మాకు త్రీ టైమ్స్ అన్నా రాగీముద్ద అలా చేస్తారండి
ఉహు
ఇంకా లేదా నైట్ టైమ్స్ ఈ సజ్జలు అవు ఉంటాయి కదండి వాటితో రో వాటితో రొట్టి చేయడం
ఓకే
ఇంకా దాంలోకి నల్ల నువ్వులు అనీ వస్తాయి అండి
అవునవునులే అండి
అలాన్ ఇంగ్రీడియంట్స్ అన్ని ఏసి చేస్తుందండి
ఉహు
అంటే టేస్ట్ అంతా ఓకే ఓకే కానీ హెల్త్ కు మాత్రం చాలా మంచిదండి అవి
ఆ చానా మంచిదండి అసలు చాలా బాగుంటది మా అమ్మగా మా అమ్మవ గారు గుడా చేస్తారు ఇంట్లోనూ రొట్టెలు రాగి రొట్టె చేస్ తారు సద రొట్టి చేస్తారు జొన్న రొట్టి చేస్ స్తారు మరి నెక్స్ట్ బి ప్రోట్టె అని అది చేస్తారు ఆ చనా చేస్తారంండి మా అమ్మ నేను కూడా బా ప్రిఫర్ చేస్తాను బా తింటాన డి ఇభూడు మా ఆరోగ్యం కోసం మంచి ఫుడ్ తీసుకుంటా ఉంటవు పంపనండి నేను ఉ మీరండి ఇలాంటివి ఏమన్నా హెల్తీ ఫుడ్ తింటా ఉంటా అంటారా
ఆ హెల్తీ ఫుడ్ తింటుంటా అండి అంటే ఊర్లో ఉన్నప్పుడు ఇంకా ఇంట్లో ఉంటే అవి ఒక్కటే తినేది బైట్ ఫుడ్ కానీ ఏం ప్రిఫర్ చేయను ఇంట్లో ఉంటే
అవునాండి ఓకే
ఇంకే ఎప్పుడన్నా ఫ్రెండ్స్ తో లేదా అలా బయటికి వెళ్ళినప్పుడు ఒకటి ఏమన్నా ఉంటది
ఉహు ఓహో ఓకే ఓకే అండి ఇంకా అండి
మీ దృష్టిలో పౌష్టికాహారం అంటే చెప్పగలరా
పౌష్టిక ఆహారం అంటే ఏంటంటే ఆయిలు సాల్టు షుగరు ఇవి తక్కువ అసలు వన్ పర్సెంట్ ఉండే ఫుడ్డు తీసుకుంటే చానా మంచిది నా విషయంలో అయితే అది అలాంటి ఫుడ్ పౌష్టికా ఆహారం అనుకుంటానండి తక్కు క్యాలరీస్ ఉండే ఫుడ్ని ఇంగా మంచి పౌష్టికాహారం ఇంగా ఎగ్స్ నట్స్ ఆల్మండ్స్ ఉంటాయి కదా అవన్నీ
అ అహా
నాకు దెల్సినవైతే ఇదే అండి పౌష్టికా ఆహారం అంటే మీకింగ్ ఎలాంటిదో ఓ కరెక్ట్ చెప్పానను అనుకుంటా ఉన్నా
అంటే లైట్గా అదే అండి అంతా ఇంక అంటే మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ గానీ విటమిన్సు ఫ్యాట్స్ అన్ని పర్ఫెక్ట్ తీస్కొంటే దాన్ని పౌష్టికాహారం అంటారండి.
ఆ అవునండి నేనైతే డైలీ ఒక ఎగ్ తింటాను నట్స్ తింటా ఆ ఆ బాగా డైట్ అంటే డైట్ అంటే అలా కాదు హెల్తీ ఫుడ్ తీస్కుంటానండి బాగా అలా తీస్కోవడం వల్ల త్రీ త్రీ మంత్స్ నుంచి ట్రై చేస్తా ఉన్నాను అట్లా అలా చేయడం వల్ల నాన్ కూడా చానా బాగా అంటే మంచిగా ఫిట్గా ఉన్నామండి మేము
ఆ
ఇంతకు ముందర నా ఫ్రెండ్ అంతా ఏమంతలావు ఉన్నావు అంతలావ్ ఉన్నావు అని అనేవారు ఇప్పుడూ చిన్నగా అయిపోయావు అని అంటారండి.
అ
ఫ్రీ ఫ్రీ
అంటే మంచి ఫుడ్ తీస్పిల్కోవడం వల్ల మనకు
అ
చాలా అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేటివ్ ఉండవు చాలా హెల్దిగుంటం
అవునండి అంటే మనం బైట ఫుడ్ తినడం తప్పు కాదండి మంచి ఫుడ్ తీస్ కోవాలి బైట అంటే ఇప్పుడు ను మీరు మీరు సపోజ్ మీరు ఉన్నారు మీరు బైటికెల్లినప్పుడు మీరు ఏం తినరూ ఓన్లీ నాన్ వెజ్, నాన్ వెజ్ లో గూడా చికెన్ బా తింటాను అంటున్నారు చికెన్ మంచి ప్రోటీన్
అ
మంచి ప్రోటీన్ తినడం వల్ల గూడా మనిషిక్కి మంచిగా ఆరోగ్యంగా ఉంటదీ. బైటివోయి చేత్త చేత్త ఫుడ్ అంత దీని ఓబేసిటీనో అలాంటివన్నీ ఒస్తా ఉంటాంటాయి చానా మందికి
చికెన్ కంటే ఎక్కువ ఫిషె బేకటిస్
ఆ ఏది ప్రిఫర్ జెస్తారండి.
ఫిషూ ఆ
ఫిష్ అవునండి ఫిష్ గూడా చానా మంచిదండి నిజంగంటే
అ
ఒమెంగా త్రీ ఫ్యాటీ ఆయాసిడ్ ఉంటంది కాబట్టి దాంట్లో కళ్ళుకి కళ్ళు విజిబుల్టీక్ గాని లేకపోతే ఇలాగా చర్మ సౌందర్యం కానీ మంచిగా ఉంటందండి మెమొరీ అవునండి చాలా బాగుంటది ఫిష్ నాక్ కూడా ఫిష్ అంటే చానా ఇష్టము కానీ చేసేది రాదు లేక్పోతే నేనే చేస్కొని తింటాను ఇప్పుడు మనం
అహా
చేయాలన్నా గూడా డీ ఫ్రై చేయాలన్నా ఆ చికెన్ కి అంత ఎక్కువ పట్టదు జస్ట్ లైట్ గా అనేసి డ్రయర్ లో వ ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టేస్తే అయిపోతది ఫిష్ అలా కాదండి ఎక్కువ ఆయిల్ వేసి చేయాలి. ఆ ఆయిల్ ఎక్కువ వేస వేస్తాం కదా ఆయీల్ ఆ ఆయిల్ కోసం భయపడతా ఉన్నట్లుంది ఎక్కువ ఆయిల్ అ పోతది అనే దాంతో
ఉమ్
ఇంకా ఇది మసాలా పెట్టి చేస్తారు కదా వాళ్ళు అది చేసిన రోజు బాగుండదు మరుసటి రోజు బాగుంటది కానీ మరుసటి రోజు మనం తినాలని ఇంట్రెస్ట్ ఉండదండి
అంటే పులుసు పెడతాం అంటారు అద చార్లో
పెడతా ఉంటారు అవును కానీ అట్లున్డదు మనకు గిట్టి గట్టిగా క్రిస్పీగా ఉంటేనే మనం బాగా తినగలుగుతాము అట్లూంటది కొంతమంది మైండ్ సెట్ ఇంక అట్లా కావాల అనుకున్నప్పుడు అట్లా చే కుంటే ఆయిల్ ఎక్కువ పడిపోతుంది ఆయిల్ ఎక్కువ తినేస్తున్నాంమనే భయంతో ఇంకా తినలేకపోతాం తిన్నట్లే ఉండదండి మనకు ఇప్పుడు చికెన్ తందూరి చేస్తా ఉంటారు కదా జస్ట్ ఓమ్ అది లైట్ గా అట్లానే పెట్టేస్తారు ఆయిల్ అది ఎంత బాగుంటది అది డ్రైగా ఉంటది అయినా కూడా బాగుంటది. కానీ ఫిష్ చేసేకు రాదు ఎందుకు మీక ఏమన్నా తెలుసా మీకు ఫిష్ అంటే చాలా ఇష్టం అంటున్నారు కదా చెప్తారా ఎలా చేస్తారో మీరు ఫిష్
నార్మల్ ఇంకా ఆయిల్ల్లో అంటే కొద్దిగా ఆయిల్ అనేవి పడుతుందండి అ ఇంకా
ఆ
ఇంకా లేదంటే మనకు ఆయిల్ ఏ అవసరం లేకుకుండా ఒక వే ఉందండి
ఆహా ఎట్లా అండి అవునులేండి కట్లే మీద కాల్చిది తినేది కదా ఆ
అంటే పెద్ద చేపలు అలా చేస్తే టేస్ట్ బారాదు. ఇంకా కొద్ది చిన్న చేపలు ఉంటాయి కదండి రెడ్ గ్రామ్స్ అలా అలా చాలా క్రిస్పిగా
ఆహా ఓకే అండి ఒకే అండి నెక్స్ట్ టైమ్ అలా ట్రై చేస్తానండి